హలో
నమస్కారం అండి
ఆ నమస్కారం
చెప్పండి
అంటే ఇప్పుడు యూనివర్సిటీలలో అంటే ఫ్యాకల్టీలు వాళ్ళు చదువుకునే విధానం ఎలా ఉంటదండి
అంటే వాళ్ళు ఒక అంటే ఎ ఎక్స్పస్ అంటే సీనియర్స్ ఉంటారు చూడండి
అవును
వాళ్ళంటే కొంచెం ఏం కాదండి పర్వాలేదు చెప్తారు మంచిగానే అర్థమైతది అర్థమయ్యేలాగా చెప్తారు అదే ఇప్పుడు కొత్తగా ఒక టూ త్రీ ఇయర్స్ అయితే వాళ్ళకి అంతగా రాదండి చెప్పడం రాదు ప్లేస్ అంతగా నాలెడ్జ్ ఉండదండి సీనియర్స్ దగ్గర ఉన్నంత ఉండదు
అంటే జూనియర్ ఫ్యాకల్టీస్కి కూడా సీనియర్స్ ఫ్యాకల్టీస్ దగ్గర ఉన్నంత ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అలా ఏమి ఉండధంటారా
అంత అంత ఉండదండి వాళ్ళ కాడ ఉన్నంత అయితే ఉండదండి అంటే సీనియర్స్ ఏందంటే వాళ్ళకి ఎట్లా చెప్పుకోవాలి మన స్టూడెంట్స్ కదే మన విద్యార్థులకి అని వాళ్ళకి బాగా అవగాహన ఉంటదండి ఇలా చెప్తే ఓహో ఒక చ చదివు వచ్చేనోడ్కి ఇలా చెప్తే ఇలా ఎక్కిది చదువూ అంటే మధ్య వస్తారు కాండి మధ్యగా అడి మీడియగా చ చవిటోడ్కి ఇట్లా చెప్తే ఇలా ఎక్కిదని అలా కాగా ఉంటది ఏమి రానోడికి కూడా ఒకలా చెప్తావ అదే ఇప్పుడు కొత్తగొచ్చిన ఒక టూ త్రీ ఇయర్స్ వచ్చిన అనుకోని అయినకాంత అర్ధం కాదండి అందరు ఒక్కటే ఉన్నారులే ప్లస్ నాకు అంటే ఆయనకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు అంటే ఉంటది కాని సీనియర్స్ పెకల్టీ కాడ ఉన్నంత అయితే ఉండదు అప్పుడు ఆయన కొంచెం కన్ఫ్యూస్ ఐతాడు ఎలా చెప్పాలి ఎలా ఇంటిమేట్ చేయాలి ఇట్లా ఏంటి
అంటే ఇప్పుడు నువ్వు అన్నాం జూనియర్ ఫ్యాక సీనియర్ ఫ్యాక్టల్టీస్కయితే ఎటువంటి పిల్లలకి ఎలా చెప్పాలి నీకు తెలుస్తదంటావ్
అవునండి నా నా అభిప్రాయం అయితే అదే అండి
ఆ దాంతో పాటు వీళ్ళ దగ్గర వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇంకా ప్రెజెంట్ జరిగేదాన్ని బట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటది వాళ్ళ దగ్గర
అవునండి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా చెప్పాలని ఒక చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు కండి అంటే ఇప్పుడు మీ కాల అందరు కాలేజీలలో ఫ్యాకల్టీస్ ఉండేది దాంట్లో సీనియర్స్ ఎక్స్పోర్టసె ఎలా చెప్తారండి మీరు చెప్పండి
అంతే సీనియర్లు బానే చెప్తారు ఎక్కువ బాగా ప్రిఫరెన్స్ కూడాస్త తారు అంటే పేపర్లు తయార్చేడలు పీపిడిస్ తయారు చేయడాల్లు అన్ని
ఆ అదే ఇప్పుడు కొత్తగొచ్చిన జు అంటే అంటే వాళ్ళు కూడా ఫ్యాకల్టీసె కానీ వాళ్ళు అంత చెప్పలేదు కదండి
అవును చెప్పలే నిజమేది
అదే ఎందుకండి అట్ల
అంటే అదేమి ఉండదు వాళ్ళు ప్రజెంట్ అంటే కొత్తగా వచ్చిన వాడికి భయం అంటే నేను ఇట్ట చెప్ తే ఇట్ అనుకుంటారెమో ఇలచెప్తే ఇలా అనుకుంటారిమోని
అచ్చా ఒకళ స్టూడెంట్స్ కి నచ్చాలంటే ఎలా చెప్తే బొంటదండి మీరు అనుకుంటున్నారు
ఎలా చెప్తుంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా చెప్తే వాళ్ళకి అర్థమయితదో అడగాలి
అచ్చా అవునాండి
ఆ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మొత్తాం తీరి చెప్తే బాగుండింది
ఆహా
కాపోతే కొంతమంది ఏంటంటే థియరీ కాదు మొత్తం ప్రాక్టికల్ చేయాలనుకుం టరు కొంతమంది రెండు కలిపి చేయాలనుకుంటారు
అవునండి
స్టీలి ఇష్టపడ్ చెప్పిన వాళ్ళ దగ్గర పోయి ప్రాక్టికల్ చెప్పి ప్రాక్టికల్ నచ్చిన వాళ్ళకి థియరీ చెప్తే కుదరదు కదా
అవునండి అందరు కలిసి ఒకటే చెప్పాలండి
అది అంటే ఫస్ట్ వాళ్ళకి ఎలా చెప్త ఇష్టమో అడగాలి
ఆ
దాని తర్వాత మనం చేయాలి ఇంకా
మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలండి వాళ్ళకి తగ్గట్టు
అవును
అచ్చా
ఇక ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ ఉంటారు కదా
ఆహా అవునండి
వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటదండి
వాళ్ళ బిహేవియరు అంటే ఎలా చెప్పాలండి ఒకకి అంటే బిహేవియర్ అంటే కొంచెం రూడ్గా ఉంటారండి ఫస్ట్ అంటే లేజీనెస్ గా బాగుండరండి లేజీ లేజీ
అం అంటే ఉదయాన్ని నిద్దర లేకపోవడం అట్టనా
అవునండి అవును క్లాస్ లో పోకోకుండా నిదర లేవ కుండా పని అంటే ఇబ్బంది అండి అంటే హాస్టల్ ఉన్నళ్ళకయితే బాగా లేజీ ఉంటారండి
ఆ
హాస్టలో ఉన్న వాళ్ళ అయితే ఇబ్బంది అంటే కొంచెం లేజీగా. చా మోద్దుతనం బాగుంటదండి
బద్ధకం అంటార
ఆ బద్దకంలాంటిదే అండి అది కూడా బద్దకం చాలా
కాదు అంటే ఇప్పుడు కొంత కొంతమంది ఏంచేస్తారంటే చ్ కొన్ని ఉం కొన్ని గ్రూప్ లో కలిసి వేరే వేరే వాల్ కొట్టడాలుఇలా చేస్తుంటారు గదా
కొన్ని గ్రూపులుగా కలిసి
అంటే కాలేజ్ క్యాంపస్ లో హాస్టల్లలో కూడా కొన్ని గ్రూప్స్ గ్రూప్ లో విడిపోవడాలు గోడవలు పడ్డాలు అయి జరుగుతుంటాయి కదా
అవునండి గ్యాంగ్ వార్ చాలా ఉంటాయండి బాగా కోట్లు అంటే స్టూడెంట్స్ అంతా కట్టుకొని ఒక అంతా ఫ్ ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయి ఒక గ్యాంగ్ తయారయ్యి ఒక నార్మల్ గైతే చిన్న గొడవలు అయితయంటగ ఆ కాలేజ్ అన్నాక ఎడఅయినా గొడవలు అయితేనే ఉంటాయి కండి అవి మిస్ అండర్స్టాండింగ్ అయి మిస్సుండెస్టాండింగ్ అయి ఇగ కోట్లాటకీ దారి తీస్తదండి
ఆహా
హామ్ అట్లే అండి కానీ అయి వేస్ట్ అండి అయన్ని టైం పాస్ కె పనికొస్తాయి చండీ అవునండి టైం పాస్ గొడవలే అండి ఇగ ఈయన్ని వేస్ట్ అండి చిల్లరి గొడవలు
అంటే ఇప్పుడు నేనేం నేను నేనేం అంటుననంటే ఇప్పుడు
ఇంకా యూనివర్సిటీ లో చదువుకు పిలోడుకుండాల్సిన అలవాట్ల ముందు
ఆ
ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్న యూనివర్సిటీలో చదువుకుంటున్నారు కదా పిల్లలు
అవునండి
వాళ్లకు ఉండాల్సిన అలవాట్లు ఎలాంటియి
వాళ్లకి ఎలా అలవాటు ఉంటే మా- మా-మంచిదని మీరు అనుకుంటారండి
ఆ అవును
ఫస్ట్ ఫ్యాకల్టీ కే రెస్పెక్ట్ ఇవాళ్ళండి ఇంకా అందరికి
ఆ
ప్లస్ స్టూడెంట్స్ కూడా ఒకల్ని ఒకల్ని రాగింగ్ చేసి పెట్టించు ఎవళ్ళు లేకపోతే మాట్లాడలేకపోయినా ఏంగాదండి అంతే ఫస్ట్ దేంట్లో దూల పనులు హెచ్చిడి సెకలు తిట సెకలు దానికి ఏం పాలిపోవదండి పరిస్థితి ఓ ఎవరైనా ఎంకరేజ్ చేసినా గానీ మనం మనిద్దరం మనం ఉండి మిగిలిన పేషన్స్ తో మనం ఉంటే చాలండి
ఆ ఇంకా
ఇంకా ఐయిన వాడు పద్ధతిగా పద్ధతిగా చదువుకోని ప్రతీ దానికి క్లాస్ లో ఏమైనా ఆన్సర్ క్లాస్ లో సార్ ఏ మన్న చెప్పినా ఆన్సర్ ఇవ్వటం ఎప్పుడైనా కాలేజీ లో వచ్చి ఎప్పుడైనా హస్టల్ లో ఏమైనా ఫ్రెండ్స్ ఏమైన హెల్ప్ చేస్తే చేయొచ్చు కొంచెం మంచితనం అయి ఇయి పెంచుకొని అట్లుండదని ఆ-అనుకుంటానండి
అంటే నువ్వు అనడం ఇప్పుడు ఎలా ఉందంటే ఉమ్ చెప్పుడేన. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఫ్యాకల్టీలతో స్టూడెంట్స్ తో తో అందరితో మంచిగా ఉండాలంటారు మంచిగా ఉండి ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏదైనా క్యూషన్లు అడిగితే చెప్తా ఆన్సర్లు చెప్పడం
ఆ అంతే వస్తే చెప్పండి లేకపోతే లేదండి రారాదనీ చెప్తే అయిపోతది
ఆ ఇంకా అంతేగాని గొడవలు పడవడలు
వేస్ట్ అండి మీ చిల్లరు మీ చిల్లరు గొడవలు అండి
ఎవరినన్న పొడవడాలు అట్లాంటివి అసలు చేయకూడదట కదా
అసల్ అసల్ చేయొద్దండి వేస్ట్ ఆఫ్ ట-టైం పాస్ అది దేనికి దేనికి పనికిరవు కోపాలండి
అంటే హా అన్ని వేస్ట్ ఆఫ్ టైం అంటారా
అవునండి
కాపోతే కొంతమందుంటారు కదా అలా అయినా గొడవలు పడుతునే ఉంటారు కదా
ఇగ వాళ్ళకి ఎంత చెప్పినా ఇగ మనం వేస్ట్ అండి వాళ్ళను వదిలి వదిలేయడమే ఇక చెప్తే మారెటోడు మనిషి అండీ
ఆ అంటే ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళకు కూడా మనం కూడా ఒకసారి అంటే చెప్తారు ఎవరైనా
అవునండి ఒక రెండు మూడు సార్లు ఎం చెప్తాం అండి అదిగా చెప్పి చెప్పి ఇగ మనం మనిషి అనుకోవాల ఇగ ఇగ వేరే నేమ్ కూడా వస్తది మేడం పశువులంటారా ఇగ మనిషికి మనిషి మారనాపుడు ఇగ అంతేగాద
ఓసారి చెప్తారు రెండు సార్లు చెప్తారు ఇంగ ఇనకపోతే వదిలేయడమేనా ఆ దాంతో పాటు ఇప్పుడు కాలేజీలల్లో స్కూల్లొ చిట్టి ప్రేమలు అనే మొదలైతాయంట గదా
అవునండి చిక్ త్రీ ప్రేమలు మళ్ళాయి కామన్ అండి ఇప్పట్లో అయితే చాలా కామన్ ఈ జనరేషన్ లో అయితే
అంటే అలాంటివ్ అలాంటివి ఉంచుకోవడం మేలు అంటారా ఆ
న్ న ల్ మంచి డైవ్ ఉ అలా అంటే ఇగ అది వాళ్ళ ఇష్టం అండి ఇగ మనం చెప్పలేము ఉంచుకున్న అంత పెద్ద మంచి జాబ్ జెసుకునే దాకా మంచిగా ఉంటా అంటే ఉంచుకోవచ్చఅండి లేదు గేదు అవి ఇచ్చికకుల అంటే వేస్ట్ అన్నీ అడుగుతానంటే వేస్ట్ ఆఫ్ టైమ్ అండి
అది గూడా టైం వేస్ట్ యేన
ఆ అంతేనండి టైం వెస్ట్కె పనికి వస్తుదండి వేస్ట్ ఆఫ్ టైం యే అండి అది గూడా
మ్
మీకు అట్లావి ఏమైనా ఉన్నాయండి చిట్టి ప్రేమ
అట్లా పర్సనల్ పర్సనల్ చెప్పమండి
ఆహ
మ్ కానీ అంటే ఇప్పుడు బయట చూస్తున్నా సమాజాన్నీ దుస్తుంటే కొన్ని కొన్నిట్లలో జరిగే అంటే ఇబుడు మంచిగునోళ్ళు మంచిగ ఉంటరు లేకపోతే ఎఫైర్ పెట్టుకుంటారు గదా
ఆ అవునండి
మ్
పెట్టుకొంట్ర అండి
ఊ అట్లా పెట్టుకున్నబ్బడు ఇబ్బంది లా
చాలా ఇబ్బందులు అయితాయండి చాలా అంటే చాలా కష్టాలు ఒకవేళ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఇలాం అంటే మానసిక ఇబ్బందండి ఫస్ట్
మానసిక ఇబ్బందంటే
అంటే మనసుతో అది మ్ మనసుతో పని అండి అది
ఆ
మనసుని గాయపరచాటాలు మానవా తాగ్ దెబ్బతింటాలు
ఆ
అవి ఇవి అవసరం వస్తాయండి ఎందుకండి ఎన్ని టైం మం చిగా హ్యాపీగా ఉండలి ఉన్నన్ని రోజులు అందరు హ్యాపీగా నవ్వుకొని ఉంటే అదే చాలండి
ము
పగలు ఏడుపులు కొట్లాట్లు ఇయన్నీ ఎందుకండి
అంటే ప్రతీకారలో అవీ వేస్ట్ ఉండవ్
అంతేగా అండి
మ్
కాని నా అభి నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏందో చెప్తారండి వీటి గురించి
ఎవరు తొ అయినా అంతే
మ్మ్
కాపోతే అది కాదు ఇప్పుడు ఒక స్టూడెంటు కన్ఫర్మ్ బాగుపడాలంటే వాడికి ఉండాల్సిన అంటే అంటే ఉదయాన్నే లెయ్యడం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా వాడు ఉండల్సిన అలవాట్లు చెప్పండి
ఫస్ట్ అండి ఓ యానక్ ఫస్ట్ లేసి కొంచెం మెడిటేషన్ అయినా జాగింగ్ అయిన ఒక ఫి ఫిజికల్ కహ ఆ కాన్ఫిడెన్స్ కోసం ఆ ఒక జాగింగ్ అయినా ఒక వాకింగ్ అయినా చేస్తే కొంచెం కా కాన్ఫిడెన్స్ పెరిగి వస్తదండి దాని తర్వాత వాటర్ తాగి దాని తర్వాత ఒకవేళ చదువుకుంటే చదువు చదువుకుండి పొద్దున లేకపోతే లేదు దాని తర్వాత బ్రేక్ ఫస్ట్ కెళ్ళి కాలేజ్ కెళ్ళి ప్రశాంతంగా ప్రతొక్క క్లాసు విని నెమ్మదిగా ప్రశాంతంగా
కాదూ ఇప్పుడు చెప్తాన్ చూడు పెట్టే ముందు ఏంటంటే అసలు ఏ టైం కి లేయాలి
ఒకా సిక్స్ ఆ టైమ్ కు లేసినా చాలండి సిక్స్ ఫైవ్ థర్టీ లేసినా ఇది ఇట్ ఇస్ ద బెస్ట్ టైమ్ అండి
మ్మ్
ఇవే కప్పు
మళ్ళీ నైట్ ఏ టైం కి పడుకోవాలి
నైట్ ఒక టెన్ అయినా ఏం కాదండి టెన్ నైన్ థర్టీ సరిపోతుందండి
కాకపోతే కొంతమంది
ఆ అలా అయితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తదండి రేపు ఫ్యూచర్ లో అయినా కొన్ ఇయర్స్ అయాక అయిన
హుహు కాపోతే ఈ హాస్టల్స్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు అంతే ఉంటారు కదా రాత్రి పది పదకొండు ఒక్కటి రెండు దాకా
కానీ వాళ్ళు కొంచెం లేటు గ లేస్తారు కాబట్టి కొంచెం మళ్ళీ వాళ్ళు లేసేది కూడా కొంచెం లేటుగ లే